ఓకే ఇప్పుడు నిపిస్తుందండి ఫుల్ టెన్షన్ అయిపోతుంది అసలు
బోయస్ష్టాడి
అంటే నా సైడ్ సిగ్నల్స్ ఉంటున్నాయా మీ సైడ్ ప్రాబ్లమా అర్ధం అయితలేదు అస్సలు తెలుసా
అ ఏమ సిగ్నల్స్ ఉంటలేవు అందుకే బై ఫోన్ కి సిగ్నల్స్ ఉంటలేవు
ఎలినావా బయటకి
ఆ వెళ్ళ నా ఇప్పుడు వినిపిస్తుందా నా వాయిస్ క్లారిటీగా హలో
ఆ ఆ వినిపిస్తుంది ఇప్పుడు వినిపిస్తుంది నా వాయిస్ వినిపిస్తుందా హలో చెప్పాలి ఇం ఆ చెప్పా ఏం చేస్తును్ ఇప్పుడు క్లి క్లియర్ ఉంది వాయిస్ హలో ఆ తిన్న తిన్నాను తిన్నా నువ్వు తిన్నవ మరి
తినాలి
హలో ఆహా ఏం కారీ
బెండకాయ అండి మీది బెండకాయ
మాది కూడా మాది టమాటో ఆలూగడ్డ
ఆహా
ఏం చేస్తారు అందరు బాగున్నారా
అందరు బారు మీ వాళ్ళు అందరు మంచి కుట్ర
ఉ బాగున్నారు
నీకు ఫ్రెండ్స్ ఉండ్రా అండి
ఆ ఫ్రెండ్సా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అంటే
ఆ అంటే అందులో అంద ఒక్కో బెస్ట్ ఎవరు
హా బెస్ట్ అంటే చెప్తా మా ఫ్రెండ్ ఒక మ్యారీడ్ అయింది అనమాట తనకి ఇప్పుడు ఒక బాబు ప్రెజెంట్ సో తాను తొండుపల్లి దగ్గర ఉంటది నీకున్నారా బెస్ట్ ఫ్రెండ్స్
ఇద్ద రామదగకి
అప్పుడు వెళ్తుండే ఈ టైమ్ తో అయితే వెళ్తాలేను గ్యాప్ వచ్చేసింది గుర్తుకు వస్తుంది అనుకో బట్ లేదు తను ఒక బాబు వాడితో ఫుల్ బిజీ ఇంకా చిన్న పిల్లలు ప వన్ ఇయర్ బాబు ఉన్న ఇంట్లో ఎంత బిజీ ఉంటుంది
అంతే అంతే అండి
నీకున్నారా
ఏం చే మాకు లేదండి ఫ్రెండ్స్ మీలాగా బెస్ట్ ఫ్రెండ్స్ లేరూ
అంటే నీకు ఫ్రెండ్షిప్ల ట్రస్ట్ లెవెల్ ఏ లెవెల్ అంటే వన్ నుంచి ఒక టెన్నిస్ స ఎగ్జాంపల్ ఫ్రెండ్షిప్లో
జీరో
అరే అంతమాటనా అసలు ఎక్స్పెక్ట్ చేయాల మీ నుంచి
అవునా
అంటే నేను నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉరేమో అనుకున్నా
అందరు ఫేక్ ఫ్రెండ్స్ అండి వాళ్ళందరు ఫ్రెండ్స్
అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు కానీ అలాగ ఇప్పుడు అస్సలు అన్నారురు ఈ రీసెంట్ టైమ్స్ లో ఇదే అయిపోయింది
ఉ
నీముంగడ నీ మాట నీ ఇంకాడ ఇంకో మాట
ఆ అలాంటి వాళ్ళని నమ్మొద్దు గదండి మనం
అస్సలు మనం నమ్మి మోసపోవద్దు
ఊమ్మ్ వాళ్ళ ముంగూడ నమ్మాలి బట్ మనం నమ్మొద్దు వాళ్ళని
మరి నీ వర్క్ ప్లేస్ లొఎట్లున్నార్
అ--ఆళ్ళు గూడ అంతె అండి య ఎవ్వరు ఎవ్ ఎవ్ మనుషులు అందరు అంతె యెవ్వడు నమ్మే ల్రు ఆ ఇప్ ఏసిప్రబు నమ్మొద్దు
కాని నేన్ బెస్ట్ అంతె అండి ఎందుకంటె న లైఫ్ లో అలాంటి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు నా నాకు ట్రస్టడె ఉన్నారు అందరు ఎప్ డు
మంచిగ మీరె లక్కి అండి ఇంక మీరు
నాఖ ఒక్కరు గాదూ ఉంటర్ అ టెన్ మెంబెర్స్ వరకి ఇప్పటికి కూడా మన మంచిగ
ఓకె నాకు అటెన్ కద జీరొ మెంబర్స్ ఉన్నారండి ఒక్కరు గూడ కాల్ హర్యా
ఆహ నాక్ తెల్ సి నువ్వు మీ మిడిల్ సిస్టరు ఇద్దరు చాల భెస్ట్ ఫ్రెండ్స్ ల ఉంటారని తిన్నా
అవును మీకు తెలవదా
అంతె ఇన్న కన్స నాక్కూడా అంత క్యారెట్ ఆ నుతు తను నీకు చాలా నె మీ హార్ట్ టైమ్స్ లొ తను చాల హెల్ప్ చేసెదంట గద
అవును నేను అన్ని షేర్ జేస్త అమ్మకి అన్ని
అంటె మీరు ఇప్పుడు యేదైన ఇట్లనే యేదైన ఒక డీప్ థింక్ గుడ్డీపు గురించి జెప్పినాం కొతను బ్యాడ్ థింక్ యేస్తద గుడ్ థింక్ యేస్తద
అన్ని ఆమె బ్యాడ్ థింక్ లొ యేస్తదండి ఆమె గుడ్ థింక్ ఏయదు ఎప్పుడు కాని చెప్ అంతె నేను ఆమె యేమనుకున్న సరె అది ఎందుకంటే ఆమె మైండ్ సెట్ఎ అంత అన్ కొని కుట్ట అండి నేను
ఆ కరెక్టే ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టెర కాన్ నువ్వు జెప్పడం ఎందుకు రా మరి ఇది జోక్ గద స్ హు హు హెహ్ అహ్ ఉహు ఉహు హెహ్.
అక్కకి డ్యాము వచ్చి యేమ్ జరుగుతుంది ఉంది అని వచ్చి అడుగు తాడు నేను అలా- ఈ అలా నన్ను ఎప్పుడుడొ ఒకటి అంత్ త పెయిన్ ఉంటది మనం పక్కనె ఉంటాము విన్ పించ్ కోము అల ఉంటది అందుకు
ఉహు అంటే మీ ఇద్దరు చాలా క్లోజ్ ఉంటారా
ఆ క్లోజు ఉండలనె మేము ఇల అన్ అంటె
అంటే అంటే నార్మల్ గా అడుగుతున్న అంటే ఇప్పుడు మీరు ముగ్గురు కదా సిస్టర్స్ ఆ మీర్ ముగ్గురె గద?
అవు
హలో ఆ మీర్ ముగ్గురె గద్ దా ఆ అయితే, మీ ముగ్గురు గద సిస్టర్సు. హలో
ఎ చెప్పు చెప్పండి.
వాయిస్ ఇన్పిస్తలేదు. మీరు అంత హార్షగ మాట్లాడొద్దు, ఉమ్ అన్ మీ మీరు అంత హార్షిగ మాట్లాడలా, హర్ట్ హట్ అయిపొయేల అన్నట్టు. వామ్మొ
మీకు సాంగ్స్ వచ్చా అండి?
ఇలాంటి టైంలా వస్తుంటాయంండి.
ఓకే అంటే మీరు సింగర్ గావచ్చు కదండి. మరి అప్పుడప్
అంటే వాయిస్ బావుందా?
ఆ చానా మంచిగుందిగా, అందుకే అంటున్నా కదా నేను.
ఓకే థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఆహా అంటే నార్మల్గా నేన్ నా అడుగుతుంటే ఇప్పుడు ముగ్గురు సిస్టర్స్ గదా. అయితే నేను మీ మమ్మీని అడిగినప్పుడు, మీ మమ్మీ ఏం చెప్పింద్ దాంటే చిన్నమ, నడిపామే మస్త్ క్లోజ్ ఉంటారు. ఇద్దరు చాలా బెస్ట్ అని చెప్పింది. పెద్దామెను పట్టించుకోరు, ఇద్దరు కలిసి అని సో అందుకే, నిజమేనా అని?
ఇది నిజమే అండి. మీకు కూడా తెల్వాది, మేమిద్దరం, జ క్లోజ్ ఉంటాం అనమాట.
ఉహ్ హు అంటే మీరు పెద్దామే ఏమైంది వాయిస్ అంటే మీరు ఏం కొనుక్కున్నా, ఏం తిన్నా, కూడా నడిపి సిస్టర్కే ఎక్కువ ఇస్తారంట. హలో హలో హలో ప్చ్ వాయిస్ ఇన్పిస్తలేదు? హలో! ఏమైన్ సిగ్నల్స్ ప్రాబ్లమా? హలో! హలో కాల్ కట్టాయిందా?